ఆ
హలో ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి పండుకొని ఉన్నాను
లంచ్ అయ్యిందా డిన్నర్ డిన్నర్ అయిందా
ఆ
ఏం తిన్నారు
ఇది రాడిష్ చట్నీ రాడిస్ చట్నీ తిన్నానండి
ఒకే ఒకే
మీరు
ఇ రోజు ఆ తిన్నానండి కోరకు పులిహార చేసుకునీ
ఆ
తిన్నాను కాలేజ్ కి వెళ్ళారా
లేదండి ఈరోజు మాకు
హల్డేసా
హాలిడేస్ అని కాదు సీనియర్స్ వాళ్ళకి
ఉగాదికి ఏం ప్లాన్ చేసారు ఏం చేస్తున్నారు
ఇంకా ఏం అనుకోల ప్లాన్ ఇంక దీ దీపాలు ఇంకా కడగాలి
ఉహు
ప్లానింగ్ ఏముంది జస్ట్ మామూలుగా పూజ చేసుకోడాలింతే
బయటడన్నా వెళ్తున్నారా
వీలుంటే పోవాలి
ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు
ఇంకా లేదు
ప్లానింగ్ ఇంకా ఏం చేసుకోలేదా ఉహు మేము కూడా ఏం లేదు అంతే సేమ్ మీరు చెప్పినట్టే ఇంట్లో పూజ చేసుకోవడము ఇంక నాకు కు ఆఫీస్ ఉంటాది నా హాలిడేస్ లేదు పిల్లొల్లు ఏడన్నా వెళ్తారంటే వెళ్ళిరమ్మంటాను కల్ నాకు ఏమన్న పర్మిషన్ కుదిరితే వచ్చినామాట ఎక్కడకన్నా వెళ్ళమాట అయితే వెళ్ళొచ్చు వెళ్తే మీరు వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్తారు
ఎక్కడికంటే ఈ అందరిని ఇక్కడ మాట్లాడుకునే కదా చెపను నేను ఒకటే ఎట్ల చెప్పేది
అదే మీ అంటే మీరు ఒకటి అనుకుంటారు ఇంట్లో వాళ్ళకి చెప్తారు ఇలా అనుకోన్నాను అని అలా ఉంటది కదా అట్లా మీరేమనుకున్నారు అని
మేము ఇంకా ఏం అనుకోల అలాగ
టుడేస్ ఎగా ఉంది
అవును కానీ ఏం కొల్లా దీపాలు కడిగేసినాక ఏమన్నా అనుకున్నామ్ మనం.
ఉహు. ఎండలు ఎలా ఉంది మీ ఊర్లో.
సేమ్ అలానే ఉంది ఏం చేంజ్ ఏం లేదు. అంటి పౌడర్ ఇంకేముంటది ఉక్కపోతా అట్లా కానీ నైట్ టైమ్ లో పర్ల
కరెంట్ అంతా బానే ఉంట్టిందా మీ సైడు.
ఆ.
ఓకే ఓకే ఇంక ఈ ఎండల్లో కరెంట్ పోయిందంటే అస్సలు ఇంట్లో ఉండలేమే.
ఆ. మీకు మీకేల ఉంది.
అంతే ఒ ఒక్కొక్క రోజు నాక అయి పెద్ద తెలియదుండి నేను ఆఫీస్ క వెళ్ళిపోతే నాకు ఎండ గురించి పెద్దగ తెలీదు బయట వస్తే తప్ప.
నైట్లో.
ఇంట్లో లో ఉక్కుపోత అనిపిస్తుంది అసలు ఆఫీస్ నుంచి బయట వస్తేనే నాకు కొంచెం వేడిగా అలా ఉన్ తింది ఇంక ఇంటికి వచ్చినానంటే, ఇంట్లో కన్నా బయట ఉందాం అనిపిస్తది, ఇంట్లో కొంచెం వేడిగా అనిపిస్ ఉంది బయట అన్నా ఈ చల్లగాలికి కొంచెం బావుంది ఇంటి లోపల్ కెళ్తే నాకు వేడి గాలి గోట్నట్టు ఉంటా ఆ టైం లో ఆ వంట చేసేదానికి వెళ్ళలిగా ఆ అప్పుడు ఇంకా వేడి ఆన్ పిస్తుంది. మీకు. వంట అయిపోయింది కదా మీరు తినేసారా.
ఆ
ఉమ్ ఇంకా రేపు ఎమ్ ప్రొగ్రాము కాలేజ్ ఉందా లేదా రేపు.
లేదు.
అంటే ఇంకా మీకు మండే దాకా ఇంగ లేదన్ కుంట ని ఇక వర్సగ పండగలు కదా ఎల్లుండికి పండగ మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రంజాన్ వస్ ంది ఇంకా మండే దాకా ఏం లేదేమో. ఇంకా పై నుంచి కంటిన్యూ ఉంటాయి మీకేప్పుడు ఎగ్జామ్స్ హాలిడేస్ ఎప్పుడు ఇస్తారు.
అది తెలిదండి.
ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారా.
లేదు ఇంకా.
అన్నిటికీ లేదు చూడలేదు చేయలేదు అంటున్నారు ఏం ప్లానింగ్ లో ఉంటా. టారు మీరు.
అన్నింటి లేదు సూలేదంటే వాళ్ళు పీడిఎఫ్ లు పెట్టేంత వరకు మేమేం చదువుకోవాలి.
ఏదో ఒటి సదువుకుంటా ఉండొచ్చు కదా.
ఏదో ఒకటి ఎందుకు చదువుకుంటావ్ వాళ్ పీడి య ఫ్ ఏం ఎ పెట్టి చదవమంటారో దాని మన చదువుకొని బోయ్ రాయాల్లే. ఏదో ఒకటి చదు పో రాసకి నాకు ఎలా తెలుస్
అంటే ఇప్పుడు జరిగిన సబ్జెక్టులు, అవి రివైన్ చేసుకుంటా ఉంటే.
అవే వాళ్ళు పిడిఎఫ్ మాకు పెడతారు.
ఓహో దగ్గర్లో పెడతారా ఉ
దగ్గరలో పెడితే మేము ఎప్పుడు చదువుతా
అదే అదే అకడుకున్నాయి
ఎగ్జామ్ ఒక పది రోజుల ముందు రోజు చేస్తారు వాళ్ళు ఈ మంత్ లోనే ఎగ్జాము పది రోజులు ముందు చెప్తారు
ఓకే ఓకే అంటే నేను న మీరు చెప్పే లెక్కకి పది రోజులు అంటే కూడా ఈ రోజుకి పది ఏడ్ అయిపోయింది డేటు ఇక మూడు రోజులు పోతే ఇరవై అవుతుది ఇంకా పది వళ్ళ కదా ఉంది ఇంకేం టైం ఉంది వాళ్ళు మీకు చెప్పడానికి మీరు చదువు
పది రోజులు ఉన్నా నెక్స్ట్ మంత్ ఉంది ఒక మాకు డైలీ పెట్టరు ఎగ్జాము గ్యాప్ ఉంటది మెయిన్ ఎగ్జామ్ కాబట్టి ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ఉ అంటే ఒక త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి ఇంకో ఎగ్జామ్ ఉంటంది
అంటే మీ కాలేజీ లోనే ఉంటుంది ఎగ్జామ్ వేరే
ఆ లేదు వేరే సెంటర్ ఉండదు ఎస్వి యూనివర్సిటీ లో పెడతారు
ఓకే అందరికి ఓకే సెంటర్లక్క ఆహాహా సరే బాగా చదువుకోండి మంచి ప్రిపేర్ అవ్వండి
ఆ
అళ్లా అడిగానుని ఏమి మీ ఫీల్ అవ్వకండి ఏదో అడగాల అనిపించి అడిగాను
ఓకే అండి
ఒకే అండి గుడ్ నైట్ చెప్పండి
ఆ సరే అండి గుడ్ నైట్